ఎ సాలమిస్తున్నవు అట్ల
హలో
హలో
బావున్నరా అండి ఏం చేస్తున్నారు
ఒ
ఏం చేస్తున్నారు అండి
ఇప్పుడే కూర వండదామని ట్రై చేస్తానండి
అవునా ఏం వండుతారండి
బానే చే వచ్చు అండి బానే చెస్తాం మేము
ఎమైనా చేప్తర అండి
ఉడుకా వెట్టాలే మసాల వెట్టాలే తాలింపు ఎయ్యాలే
అంతేనా అండి మంచిగా చెప్పరాదాండి అవి ఎట్ల చేత్తరు ఏం కత అని
ఫస్ట్ పసుపు ఏత్త
ఆహా పొయ్యిల ఏత్తరా
ఆ
చెప్తరా
టి తాలింపు ఏత్త
అవునా అండి పత్తి పెడతారా అండి ఈ సంవత్సరం
ఆ పెడతానవండి
ఏమేమి పెడతారండి మీరు పత్తులు ఇంకేం పెడతరు
ఓ రెండు ఏకరాలు పొలం రెండు ఏకరాల పత్తి
ఆహా
పెట్టాలన్నా వద్దా అని ట్రై చేస్తాన్నం మరి కాలం లేదంటారు
ఆహా అవునా ఎందుకండి మీకు నీళ్లు లెవ్వా
నీళ్లు లెవ్వు బోర్ లే దు బోర్లు మా కెల్లి ఎయ్యనియరు ఫారెస్ట్ భూమి
అవునాండి
ఆ
కష్టమే కదా
ఆ కష్టమే కాని మరి తప్పదు ఏం చెయ్యాలి
ఆ
వాన కొడితే పండినట్టు లేకుంటే ఎండినట్టు
నండేనా
ఉం
ఏం చెత్తరు అండి ఏం కూర వండింది నిన్న
పప్పుచారు చేసినవు
ఆ
ఇంగ అన్నం జరి పోలే ఇయాల మళ్ళా అన్నం వండుతానా ఉ
అల్గపో అలాన్నా
తిన్నం అన్నం తిన్నం చేలోకి పొయినం మండ నరకినం
అవునా మండంగా అరకి పట్టి మండంగా అరకి రాలే
ఆ పత్తి మండ నరికినం
ఆ
పొలం లో ఆడోటి ఇడోటి చెట్లు ఉంటే నరికినవ్
ఆ అవునా
ఆ
ే ర ఏం ప దరుగుతాయంండి ఇప్పుడు ఎండకాలం
ఊసు వాళ్లు దొరుకుతయి
మడియి ఎతులుంటయని వల అట్ పేరు
మంచిగనే ఉంటాయి తింటే తియ్యగా ఉంటాయి మస్తు పుల్లగా ఉంటాయి కొన్ని మా సైడ్ బాగున్నాయి పల్లు
ఎంట రా మ రోజ చెకో
తింటారు మొన్న తెచ్చుకున్నమ్
అ ఎట్లా అడవి లో ఉంటయా లేక పోతే మీ ఊర్లో కాత్తయ
వీళ్ళే ఉంటాయి పొలాలల్లా అటు ఊరు సైడ్ ఊరు సైడ్ అటుకెళ్ళి జంగాల్ల కొంచెం అమ్స కా
బాగ ఎండలు కొడు తనయి కదండి ఎండకి ఏమన్న పనికి పోతల్ల మరి
పోవాలి కద ఇగ తప్తుదా చేనులోకి పోతానం పొలాలు ఉన్నోళ్ళ కయితే ఏం పనులు ఉంటయి మాకు కొంచెం చేన్ ఉంది కాబట్టి చేేనులో పత్తి మండ కొట్టాలి ఇరవాలే కాల పెట్టాలి ఆ ఇంకా అట్లనే అడోటి ఇడోటి పచ్చి మండ లు కూడా మొలుతయి కదా కూడ కొట్టాలే
ఆ
కష్టపడాలి మళ్ళా గింజలు పెట్టాలి గడ్డి బాగా పడుతది గడ్డి పీకాలే అంత చేసినా ఫలితం ఉండది మళ్ళా కూళ్ళకే అయితుది అది
అవునా అయ్యో ఎ ప బడే పోకపోయి మ
బోరుకు పట్ట భూమి కావాలి పట్ట భూమి ఎవరు ఇయ్యరు వేసుకంటే కూడా వేసుకొని ఇయ్యారు ఏవలు ఓరుతారు అమ్మో వాళ్ళు పడ్డించుకుంటారు మాకు కానీ వీళ్ళు ఎసుకొని అనుకుంట్రారు
ఆ అవునండి
ఈ రోజుల్లో ఎవరో పాహ్మంటారు
రాలరా అండి
ఆ వెనక రోజులు అంటే అందరం ఒక్క తీరుగా ఉండాలె అందరం ఒక్క తిరిగ అని ఎనకట పెద్దలు అనుకునేది ఇప్పుడు ఎవళకి కాళ్ళే నేను బతుకుతా నా దరిద్రం వతుద అంటమే చెప్ప
ఆ అలాంటి గన్స్ పక్కనోళ్ళు
అందుకే ఇగ అట్లెన్ని రోలు అనుభవించుతారు ఇగ ఇట్టనే ఎన్ని రోలు చెయ్యాలో ఈ షేత సగం సగం ఎండుడు సగం సగం బండుడు
పెళ్లైందా అండి మీకు
ఆ అయింది మాకిద్దరు పిల్లలు
అవునా ఏం జదువుకుంటార్రండి
ఒకళ్ పన్నెండు ఒకళ్ పదిహేను ఆ
ఆహా
పేదుమి
మొగొళ్ళ ఆడోళ్ళా
ఆ కాడలో ఒక మొగోళ్ళు ఒక మొగాయిన ఒకాడమ
అ పొయ్యిల్లా అండి మరి బడికి మీ పిల్లలు
ఇంకా స్టార్ట్ గాలే గదా
ఆ స్టార్ట్ కాలేదా ఇంకా
ఇంక గాలె ఇగ అయితే బోతరు
సవుతరా అండి మరే ఇద్ద
బానే చదువుతరు అజ్యకారోళ్ళున్నరు మాకు ఊకే కొట్టుకుంటారు ఇద్దరు ఊకే లొల్లి పెట్టుకుంటారు ఊరికే లొల్లి పెట్టుకుంటారు ఊకే కొట్టుకుంటారు ఆ
ఎవరు బాగొడతరండి ఇద్దరిట్ల
మాకొచ్చేదొకటది అజ్యకారుది అదే కొడుతది
ఆ పాపం
పెళ్లి గాలేదా నీ
కాలేదండి మాకు చదువుకుంటా నండి నేన్ చుత మీ అమ్మాయి తీరే
అవునా ఇంక ఏం చేత్తార్రు
సప్పుడే ఇంత సెబుడాంకె గదే న్యూట్రిషను ఫుడ్డుంటే అద్ దిన్నాము ఆ గొద్దిషే పెళ్లి జేషిణం ఇప్పుడే ఇంతసేపు మాడాడ్ ఏం కూరలేదని కూర వండుకుంటాను ఫోన్ మాట్లాడుతాంది మా తమ్ముడేమో వండుకున్నాడు
ఆహ
ఆ
మీకాడ వ్యవసాయం చేత్తరా అండి
ఆ చెత్తరండి మాకు కూడా
హ్మ్
పొలం ఉన్నది భూమి ఉన్నది కానీ నీళ్ళు ఉండయి దానికి
హ్మ్
మావోళ్ళు ఈ సంవత్సరం కొంచెం పొలం చూపిస్తారు
ఏం చెత్తారు ఇంటి ఎమ్మటోళ్ళు మీ ఊళ్ర్లే మీ కథ
మా ఇంటి ఎమ్మాటోళ్ళా ఏం చెత్తిరండి అందరు ఇక్కడ మా బాబాయళ్ళ ఇల్లు ఉంటారు మా ఇంటి ముందట అడ కూసోని ముచ్చట్లు పెడు ఇప్పుడు ఎండ ఎండలు బాగా కొడుతున్నాయి కదా అండి ఏం పనులు లేవు ఇగ ఇంటికానే ఉంటాల అందరూ పనుల గిట్ల ఏం పోకుంట
మా సైడ్ అందరు ఇంటికానే ఉంటారండి మా మేము ఒక్కళమే కష్టపడుతాంటాం
అవునాఅండి
అందరికీ అత్తమామ సంపాదించిన భూములు ఉన్నాయి జాగాలు ఉన్నాయి ఎవ్వరు పనికి పోరు మేమే సొంతంగా కష్టపడ్డం మాకు ఎవ్వరు అత్తమామ సంపాదించిన భూమి లేదు దు మేమే సొంతంగా కష్టపడి ఇగ రోజు ఇంత జంగల్ నరకు ఉండే ఏట ఇంత ఏట ఇంత చేత్తాను
హ్మ్
దాని మొట్లు గాల పెట్టుకున్నాడు రొట్టగాలబెట్టుడు నరుకుడు వేరేసుడు మొట్లు ఏ మాకు పతీ సంవత్సరం ఎండ కాల మెల్లా అదే పని అవుతుది మాకు ఇంటి కాడు ఉండం మేం
ఓహో కోతులు ఉంటాయా అండి బా మీ సైడు
కోతులు ఇప్పుడు ఉండయి అప్పటికే పత్తికాయ అప్పుడే వత్తా ఉంటాయి ఎక్కడెక్కడి నుంచెల్లి మా సైడు నీళ్లు లేవు కదా మాకు కుంటలు చెరువులు ఆ కుంటలు చెరువులు ఇట్లా కాలువలు కాలువలు ప ఇటి నీళ్ళలు అట్లా లేవు కదా లేక చల్లదనం లేక ఉండేయి మాకెళ్ళి కోతులు
ఊళ్ళో ఉంటాయా అండి మీ ఊళ్ళోకొత్తయా కోతులు
మా ఊళ్ళకు కుక్కలు బాగుంటాయి వచ్చినా కూడా కోతులు రానియయి కుక్కలు రాని అయి కోతులని
మీరు పెంచుకుంటరా అండి కుక్కలని
ఆ కుక్కలనిపెంచుకుంటాం మేము చేన్లో కావలి కావాలి కదా
ఆహా
కుక్కలు లేకుంటే మేము కాపాడలేము పందులు కోతులు అప్పుడు కాయకు మంచిగా ఆ కట్టెత్తాం కట్టేత్తం కట్ ట్టేకున్నా మమ్మల్ చూసుకుంటా మేము ఆడుంటే ఆడనే ఉంటయి
వాటికీ అన్నంగిట్ల మీరే ఇత్తరఇగా
అన్న ఒండకవోతం ఒండక పొయ్యేత్తం అన్నం
మేల రేన్నేళ్ళుంటాయానే ఏం కూర ఎక్కువనే ఉంటాయా
ఎక్కువనే ఉంటాయి
అ ఏమో సౌండ్ ఇనపడ్తంది ఎవలన్న తెత్తర్ర మీకాడ
ఏమో ఎవాళు ఏం చేసుకుంటార పక్క పొంటోళ్ళైతే మొత్తుకుంటారు వాళ్ళు ఇంట్ల
వాళ్ళు ఉన్నారుారా అండళ్ ఇంట్లా ట్ల
చిన్నోళ్ళు బాగా ఏం చిన్న లేరు పెద్దగానే ఉంటారుళ్ళు కాని ఇగ ఊకె గట్నే లొల్లి పెట్టుకు ఉంటాడు
సైకో సైకో చేత్తంది ఇగ
మ్
అయిపోతాదండి
ఇంకేం చెత్తారు బువ్వదిన్నర మరి
ఏమో అండి నేను అన్నందినే వరకే మ ధ్యాహ్నం అయ్యంది సరే అండి మరి ఉంటే నేను ఇగ బాయ్
ఆ